అవు నన్ను బన్నావా
అ ఏం చేస్తున్నావ్
ఏం చేయల పడుకోనున్నా నువ్వు
నేను అంతే ను్ కాలేజ్ లో ఒకటి వస్తుందా
మ్మ్
ఇంకా ఊకే ఉన్ ట్లా. స్నానం కూడా చేయలే ఇంకా
అవునా సెవెన్ కి ఇన్నే చేయచ్చు చేయ్ చ్చు కదా అయితే అయితే ఆవును
చేస్తా ఏముంది
ఇంకా రూమ్ లో అందరు వచ్చినారా
ఆ అంటే ఇద్దరే వచ్చినమంతే ఇంకా ఇద్దరు రాలేదు నిన్న వచ్చారు ఇద్దరు ఏం చేస్తున్నావ్ నువ్వు ఇంకా లేదు ఆ పో మ అవునా మర్ ఎ్యాం తిన్నాయే నువ్వు తిన్నావా
తిన్నా
రాలేదా కాలేజ్ ఫెస్ట్ కి
ఈ అడుచది ఉండాల
రాచ్ కదా
నెక్స్ట్ టైమ్ నిజంగా మస్త
నెక్స్ట్ టైం ఏముంది అయిపోయింది ఇదే లాస్ట్ టైమ్ ఆ ఇదే లాస్ట్ టైమ్ అందుకే రమ్మనేేను రూరల్ డెవలప్మెంట్ గురించి చాలా డిస్కషన్ జరుగుతున్నాయి ఈ మధ్య న రూరల్ డెవలప్ మెంట్ గురించి చాలా డిస్కషన్ జరుగుతందే ఈ మధ్య
ఆ ఏ చిత్ర ఒకసారి మాట్లాడు ఇన్ పని
అదే రూరల్ డెవలప్మెంట్ గురించి చాలా డిస్కషన్ జరుగుతున్నాయి ఈ మధ్య చా జైవు బ
అవును కరెక్టే కానీ విలేజెస్ డెవలప్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఏ కదా
చోరీ లేక ఆ అవును అది కూడా కరెక్టే మ్ ఇంకేంటండి విశేషాలు ఏం చేస్తున్నారు
ఆ గెట్టిగా మాట్లాడే
ఏం చేస్తున్నారు
ఏం చేయలేదు ఇంకా ఇండియాలో చాలా మంది విలేజెస్ లోనే ఉంటున్నారు కాబట్టి రూరల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంటే
ఆ అవును హుమ్
నీకు ఏమన్నా రూరల్ డెవలప్మెంట్ అంటే ఏమో ఎక్సాక్ట్లి తెలుసా
విలేజెస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసిన హెల్త్ ఇంప్రూవ్ అవ్ చేయడమే కదా రూరల్ డెవలప్మెంట్ అంటే
తేలే కరెక్ట్ ఇంకా రోడ్స్ కరెంట్ వాటర్ ఫెసిలిటీస్ అన్ని డెవలప్ చెయ్యడమే అదే అయితుంది రూ హ
అప్పుడే మనం జీవించే విధానం కొంచెం ఇంప్రూవ్ అవుతాయి
ఆ అవునవును ఇంకా పల్లెటూర్లలో అయితే ఏది కరెక్ట్గా ఉండదు సిటీలో ఉన్నంత ఉన్న ట్టు వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ గానీ సో అప్పుడే ఆ విలేజెస్ లో ఉన్న వాళ్ళకి కూడా డీఫ్ ఫ్రెన్స్ లేకుండా ఉండ ఉంటుంది ఇంకా ఎడ్యుకేషన్ గురించయితే ఏమనిపిస్తుంది నీకి
స్కూల్స్ అంటే స్కూల్ అప్పుడు బాగుంటుంది కాలేజ్ అప్పుడు అయితే బోరింగ్ గా కనబడుతుంది
ఆ అవునవును
స్కూల్ స్కూల్స్ ఉంటాయి క గా ఆక్వాన్ టి ఇంప్రూవ్ చేయాలి
అవునా అవునవునులే ఇంక టీచర్స్ అప్పుడే అంటే స్కూల్ టైమ్ లోనే టీచర్స్ ప్రాపర్ గా ఉంటే ఆ ఎడ్యుకేషన్ ఎలా చదువుతారు అంగ అది హైయర్ స్టడీస్ లో కూడా అదే కంటిన్యూ అవుతుంది కాబట్టి స్కూలోని టీచర్స్ కరెక్ట్ గా ఉంటే బావుంట్ ఉందనే నేను అనుకుంటన్నా
ఆ ఎడ్యుకేషన్ వచ్చేసి డిజిటల్ కి కూడా టే బావుంటుంది టెక్నాలజీ పెరిగే కొద్ది ఇప్పుడు అంతా మనం యూజ్ చేస్తాం హ్మ్మ్ ఇప్పుడంతా మనం యూస్ చేసేదంతా డిజిటలే కదా
ఆ అవును
హ్మ్మ్ ఇంకా
మనకి ఇంకా రూ అంటే విలేజెస్ లో అయితే అంటే హెల్త్ కేర్ అనేది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళకి డా క్టర్స్ కి కరెక్ట్ టయ్యానికి ఫెస్ అంటే అందుబాటు ఇంట్లో ఉండరు కాబట్టి ఎడ్యుకేషన్ తర్వాత నాకు హెల్త్ కేర్ ఇంపార్టెంట్ అనిపించింది
ఆ హెల్త్ కేర్ ఉండాలంటే ఇంకా మన ఊర్లలో అట్లా హాస్పిటల్స్ క్లినిక్స్ అవి తప్పకుండా అన్ని ఊర్లలో పెట్ టాళి
ఆ నువ్వు చెప్పింది కరెక్ట్ అలాగే డాక్టర్స్ ఎవైలబులిటి గుడా పెంచాలన్నమాట అంటే టౌన్లలోనే కాకుండా పక్కన చుట్టుపక్కల విలేజెస్ చుట్టుపక్కల కూడా డాక్టర్స్ అందుబాటులో ఉండేటట్టు ఉండాలా
ఉ అవును ఇప్పుడన్నా ఎమర్జెన్సీ అయినప్పుడు ఆ అంటే వాళ్ళకు కాల్ చేస్తానే వాళ్ళు ఫాస్ట్ గా వచ్చి ఫాస్ట్ గా తీసుకెళ్ళేలా అలా ఉండాలి సర్వీస్
హా అవును కరెక్టే ఇంకా నాకు కయితే ఎజ్యుకేషన్ హే కేర్ తర్వాత ఇంకా కావాల్సిందయితే విలేజెస్ లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీసే కావల్నా అది గుడా మంచిగా క్రియేట్ చేస్తే బావుంటుంది
అవును ఆ అద్రి కల్చర్ తో పాటు కొన్ని కొన్ని వేరె జాబ్స్ కుడా ఉండాలి మరి ఆ అంటే కొన్ని కొంతమందికి జాబ్స్ లే వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఇల్లు గడి గడిచేకి
ఆయ్
వాళ్ళకి జాబ్స్ అలాంటివి ప్రొవైడ్ చేసేవి కూడా ఉండాలె
ఆ అవును కరెక్టే మీర్ చేప్ పిందిగూడ ఇంకా స్మాల్ల హ్మ్మ్ స్మాల్ చిప్ చిన్న చిన్న కంపెనీల వేరే స్టాఫ్ వేస్తే బావుంటుంది
ఉమ్ ఆ అవును చేయొచ్చు కానీ అది యూత్ సిటీస్ తగ్గుతుంది అప్పుడు అట్లా చేయడం వల్ల
హా అవునవును అప్పుడు అందరూ వెళ్లారు గదా మన అంటె మనలాంటి వాళ్ళు జాబ్ కావాల వాళ్ళు ఎక్కడికంటే అక్కడ వెళ్ళి జాబ్ చేయకన్నా వాళ్ళ ఊర్లలో వాళ్ళే జాబ్ చేసుకుంటరు కాబట్టి అట్లా అట్లాంటప్పు ప్పుడు మైగ్రేషన్ అనేది ఉండదు ఆ తర్వాత నువ్వు ఏది మంచిగా ఉమ్ అంటే బాగుంటుంది అనుకుంటున్నావా ఆ నేనై
మళ్ళీ ఇంకా ఊమ్
అగ్రికల్చర్ డవలప్మెంటై తే బావుమ్ టుందనుకుంటున్నమ్
అవును అగ్రికల్చర్ డెవలప్మెంట్ కూడా అంటే పార్ట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కదా ఉండాలి తప్పకుండా ఉండాలి అగ్రికల్చర్ డెవలప్మెంట్ అంటే ఇంకా అదే కదా మనకి అ న్నాన్నిచ్చేది
ఆ అవునవును అలాగే అంటే ఫార్మర్స్ కి మోడన్ టెక్ టెక్నిక్స్ అవన్నీ నేర్పించి వాళ్ళకి ఇంకా ఫార్మింగ్ అనేది ఈజీ చేస్తే బాగుంటుంది
అవును ఫార్మర్స్ కి ట్రైనింగ్ కూడా ఇవ్వాలి అట్లా వాళ్ళకి అంటే కొత్త కొత్ త్తం వాళ్ళని ఫార్మర్స్ గా చేస్తాం కదా అప్పుడు వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చి పామ్ మింగ్ ఎయ్యాలి ఊమ్
క్టే ఇంకా వాళ్ళకి కూడా చెప్పాలి అంటే వాళ్ళకి తెలియదు కదా ఇలాంటి టెక్నాలజీస్ అని ఇవి మార్కెట్ లో ఉన్నాయి అనేసి వాళ్ళక్కూడా చెప్పాలా ఇట్లాంటివున్నాయి అని వాళ్ళ తెలియజేస్తే బా వాళ్ళు కొంచెం టెక్నాలజీ దీన్ని కూడా వాళ్ళకి చెప్పాలా
గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలుసా
అ
గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలుసా
నాకా కొన్ని కొన్ని తెలుసు ఆ దాంట్లో ఆ స్కీమ్స్ ఏమేముంటాయంటే ఫార్మర్స్ అండ్ రూరల్ పీపుల్ కోసమే ఎక్కువుంటాయి ఆ గవర్నమెంట్ స్కీమ్స్ అనేటివి
ఆ
కానీ అవేర్నెస్ తక్కువుంటుంది కదా
ఆ కరెక్టే అవి అలాంటి స్కీమ్స్ ఉన్నాయని ఫార్మర్స్ కి అసలు తెలియనే తెలీవు వాళ్ళ కోసం కొంచెం అవేర్నెస్ పెంచాలనమట వాళ్ళకి అంటే ఇవున్నాయని చెప్పాలి ఇప్పుడు ఏమైనా వాళ్ళకి ఎలా తెలుస్తాదంటే ఇంగ మనం టీవీలో చెప్తే వార్తలలో మేబి తెలియచ్చేమో
అలాగే అవేర్నెస్ చెప్పడం వల్ల క్లీన్ వాటర్ శానిటేషన్ కూడా వాళ్ళకి ఇంపార్టెంటే అవి కూడా అవేర్నెస్ని క్రియేట్ చెయ్యాలి వాటితో పాటు
అవును అదే ఇంపార్టెంట్ అయితే అంటే హై జిన్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది అ కాలిటీ కాబట్టి ఇంపోట్ పెట్టడం కరెక్ట్
అవును మళ్ళీ అట్లనే అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల మనము డిసీజెస్ కూడా తగ్గుతాయి వాళ్ళకి
ఆ అవునవును నువు చెప్పింది కూడా కరెక్టే ఆ డిసీజెస్ తగ్గుతాయి అప్ ప్పుడు అంత విలేజ్ మొత్ మొత్తం హెల్తీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది
హెల్దిీ ఆ
జెస్ అలాంటివి తక్కువ కూడా
సరే ఉండు అమ్మా కాల్ చేస్తోంది బాయ్
ఆ బాయ్ బా
హుం